హలో హలో ఆ హలో బాగున్నారా ఆహ్ విన్ నిపిస్తుంది మీకు వినిపిస్తుందా.
ఆ వినిపిస్తుందండి.
ఏం చేస్తున్నారు బాగున్నారా.
ఖాళీ అండి మీరు
నేను కూడా ఖాళీనే అండి నెను బాగున్నార అని అడిగా
సారీ అండి సరిగ్గా వినిపిలే సో అందుకు నేను బాగున్నా అండి మీరెలా ఉన్నారు.
ఆ బాగున్నానండి తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
తినేశాను ఏం తిన్నారు
నేను పెరుగు అన్నం తిన్నా అండి మీరు
నేను సాంబార్ రైస్ తిన్నా ఏంటి పెరుగన్నం సమ్మర్ అన
అలానే అనుకోండి. ఎందుకో ఫుడ్ క్రేవింగ్ సెంటర్ కదా సో అందుకు తిన్నానండి.
ఓకే పెరుగన్నం తినగానే, మీకు క్రేవింగ్స్ అయినాయా అండి.
అలాగే అనుకోండి.
ఉమ్ ఓకే అండి.
ఇంకేమండి పండక్కి ఇంటికి పోలేదా అండి.
ఆ లేదండి. వెళ్ళట్లేదు. ఆ ఏమో నాకు ఇంకా ఇంట్రెస్ట్ రావట్లేదు. లాంగ్ జర్నీ చేయాలా, నేను మా హోమ్ టూర్ కి.
ఓకే
ఓకే అందుకే అని చెప్పేసి వెళ్లట్లేదు. మీరు మీరెక్కడ ఉన్నారు. ఇంటికి వెళ్తున్నారా.
లేదండి పీజీలోనే ఉంటున్నా అండి. రీసెంట్ గానే నేను ఇంటికెళ్ళొచ్చాను అండి.
అవున ఏం డి రీసెంట్ గా
కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల చెక్ చేయించుకోవడానికి ఎళ్ళానండి. డి ఇంకా మరీ మరీ వన్ వీక్ తర్వాత వెళ్లాల్సి ఓస్ స్తది సో అందుకు
ఓకే ఇప్పుడు బాంద హెల్త్ మరి
ఇప్పుడు ఓకే అండి టాబ్లెట్స్ ఇచ్చారు. సో ఇప్పుడేం ప్రాబ్లం లేదు. మరి వన్ వీక్ తర్వాత రమ్మని చెప్పారు. ఇంకా ఎలాగో రంజాన్ పండగ కి మా ఇంట్లో ఫెస్టివల్ చేయట్లేదు. సో సిస్టర్ వాళ్ళ ఇంట్లో చేస్తున్న కాబట్టి టి
ఓ మాకు మాకేం లేదా అండి మరి రంజాన్ కి స్పె
ఆల్వేస్ వెల్కమ్ అండి మీ మీకోసం ఏదీన స్పెషల్
హ హా హా ఓకే ఏంటి అండి హెల్త్ ఇష్యూ ఏం మంచిగా లేదు హెల్త్
ఇయర్ ప్రాబ్లం అండి ఇయర్ ప్రాబ్లం అండ్ సైట్ ఉంది సో అందుకు అది చెక్ చేపిచుకోవడానికి వెళ్ళాను
ఓకే మీకు ఇంతకు ముందు ఏమన్నా స్పె స్పెడ్సేమ్మన ఇచ్చారా హెడ్డెక్కి సే ఇట్లా ఐ మీన్ స్పె సైట్కి
తారండి ఇంతకు ముందు ఇచ్చి
మీరు యూస్ చేసిండరు
అవునండి ఎలా కనిపెట్టారండి మీరు
ఇప్పుడు మా ప్రాబ్లమ్ వచ్చిందనింటే ఖచ్చితంగా యూజ్ చేసిన దానికి అది ఎక్కువ అయింటది దాని వలన మీకు ఇష్యూ అయింటది అనమాట మనకి ఏదనా ఇచ్చారని అంట అదిఖచ్చితంగా యూస్ చేయాలండి నెగ్లెక్ట్ చేయకూడదు ఐ కదా సైట్ ప్రాబ్లం మళ్ళీ ఎక్కువ అయిపోతే ఇబ్బంది అవుతది
అవునండి నేను కూడ నుంచి యూస్ చేద్దామని అనుకుం టున మరి పా మరి ముందు ప్రాబ్లం అవకూడదు కదా
మీరు ఎక్కువ హెడ్ ఫోన్స్ యూస్ చే చేస్తారా ఎయర్ ప్రాబ్లం అంటే
లేదండి రీసెంట్గా ఏ జాబ్కి వెళ్ళినప్పుడు సో అక్కడ యూస్ చేశాను ఆ ఎయిత్ క్లాస్ లోనే కొంచెం ఇ ఉండింది బట్ కంటిన్యూస్ గా పెట్టుకోవడం వల్ల ఇంకా ఎక్కువ అయింది సో డ్రాప్స్ ఇ ఇచ్చారు ఇప్పుడు ప్రెసెంట్ అదే టాబ్లెట్స్ ఇచ్చారు
హమ్ మా దగ్గరలలో యూస్ చేయండి దాన్ని మరీ నెగ్లెక్ట్ చేసి మళ్ళీ అది పెద్ద ఇష్యూ అయిపోతాది ఇయర్ కి ప్రాబ్లం పెట్టుకొనీ ఇక ఐ కి ప్రాబ్లం పెట్టుక కొని ఇంకెందుకండి అసలు ఇబ్బంది అయిపోతాది రెండు ప్రాబ్లంలు అంటే
అవును అవునండి అందుకే నేను కూడా ఇంకా ఫస్ట్ టాబ్లెట్స్ ఇచ్చారు సో అది యూజ్ చేసిన తర్వాత ఇంకా ఇంకొకసారి రమ్మన్నారండి చెకప్ కి ఇప్పుడు ప్రజెంట్ మీకు డౌట్ వచ్చిండచ్చు ఇంకా రంజాన్ వన్ వీకే ఉంది ఉండొచ్చు కదా అని చెప్ప బట్ వన్ వీక్ గ ఎట్లనో మన ప పండగ మా ఇంట్లో జరగట్లేదు సో అందుకు ఎందుకు అని చెప్ చెప్పేసి వన్ వీక్ అర్ డాక్టర్స్ వాళ్ళు క్యాంకెళ్లారంట సో అందుకు క్యాంప్ ప్ప నుంచెప్ ఇప్పుడు వస్తారో చూసుకొని పండగ కదా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఉంటాది ఉగాది ఉంది వెంటనే రంజాన్ ఉంది సో అందుకు వాళ్ళు కూడా అవును అందుకే వాళ్ళు కూడా క్యాంకెళ్లారంట ఓవరాల్ డాక్టర్స్ నర్స్ అందరు క్యాంప్ కి ఏ ఏసారంట సో అందుకు వెళ్లారు వాళ్ళు ఎప్పుడు రిటర్న్ వస్తారో చూస్ కొనీ ఆ ఎళ్తారు ఎళ్తానండి నేను కూడా
హెల్త్ ఇంపార్టెంట్ అండి అది కాకా సమ్మర్ కదా ఫుల్ ఎండలు ఉన్నాయి ఎక్ క్కో వాటర్ తాగాలి వాటర్ మెలన్ ఇలాంటి వన్ని తీస్ కోవాలన్నమాట లేకుంటే ఇంకా ఇది కూడా బట్టర్ మిల్క్ మజ్జిగా తాగాలి మంచిగా లేకుంటే ఇంకా వేడి అయిపోతది
అవునండి అది కూడా విషు ఉందండి నాకు
ఔ హనా అంతే కదా ఇంకా ఇప్ డు మే అట్లా ఏప్రిల్ కూడా రాకనే ఫుల్ ఎండలు ఉన్నాయి ఇంగ అప్పుడు ఎట్లా బ్రతకాలో ఏమో బాబోయ్ ఇప్పుడు చాలా ఎండలు ఉన్నాయి చాలా వేడి ఉంది
స్టార్టింగ్ లోనే చక్కలు చూపిస్తుందండి
అదే కదా మనకి చలి కూడా ఈ ఇయర్ ఎక్కువే ఉన్నింది కాబట్టి ఇంగ ఎండలు కూడా భారిగా వాయించుతాయనమాట ఇంగ మనము ఎండకు తట్టుకోలేం గాలికి తట్టుకో కొలేం
అవునండి మీరు రోజా ఉంటారా అండి ఎప్పుడైనా ఉన్నారా
ఆ ఉన్నానండి నేను నా ఫ్రెండ్ ఆమె ముస్లిం ఉంది నా ఫ్రెండు ఆమెతో పాటు ఉన్నింటి ఇద్దరం ఉన్నినామ్ వన్ మాట మంచిదండి రిలీజన్ అంటే ఏం లేదు హిందూస్ అయినా కూడా ఉండొచ్చు మన హోప్ అంతే ఏది జరిగినా మన మంచి కె అన్నట్టు నేనయితే అన్ని దేవుళ్ళని నమ్ముతానండి పర్టికులర్ గా హిందూ అట్లా ఏం లేదు హిందూ అయినా ముస్ యినా క్రిస్టియన్ అయినా నేను అన్ని గాడ్స్ కి ట్రస్ట్ చేస్తాన అనమాట
మీలాంటి వాళ్ళు ఉండడం చాలా గ్రేట్ అండి
సే థ్యాంక్స్ అండి
ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో క్యాస్ట్ ఫీలింగ్ చాలా మందికి ఉంటుది ఒక్కరు రంజాన్ రోజు మజీద్ కి వెళ్ళినా ప్రాబ్లం గుడికిళ్ళినా ప్రాబ్లమే సాయిబాబాన్ ముొక్కిన ప్రాబ్లమే అట్లా ఉంటుంది అలాంటి జనరేషన్లో మీలాంటి వాళ్ళ ఉండడం
థ్యాంక్ నేను మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి ఉంది ముస్లిమ్స్ అమ్మాయి తా ను కూడా టెంపుల్స్ క వస్తుంది అనమాట తను కూడా అంట అమింగయ పోయి మాత పాటు ఆ మామలుగా ముస్లిస్ అంటే బొట్ పెట్కోరు కదా ఆమె బొట్టు పెట్టుకొని మరీ వస్తుంది అనమాట
ఆ అండి
గ్రేట్ కదా అంటే ఇప్పుడు మనకి గాడ్ అంటే ఒక ట్రస్ట్ అండి ఓకే మన కోసం ఒకరు ఉన్నారు మన ప్రాబ్లమ్స్ విన్నికి చెప్పుకోవడానికి అని ఒక ట్రస్ట్ అనమాట ట్రస్ట్ గురించి మనం ఉండాలి కానీ రిలీ అట్లనే అంతా అసలు పెట్టుకూడదండి ఈ రోజు
మనం మనకి ఉండ పోచ్ దిన్ బట్ మన పేరెంట్స్ ఓల్డ్ జనరేషన్ కదా వాళ్ళకి ఉంటదండి ఖచ్చితంగా ఉంటంది ఆఫ్ కోర్స్ మా పేరెంట్స్ కి కూడా ఉందండి ఫీలింగ
మా ఇంట్లో అట్లా ఏం లేదు గానీ అంటే ముస్లిమ్స్ అట్లంత అయితే ఓకే ఏం గాదు అంటే సర్లేనీ అంటే నాన్న వాళ్ లో ఫ్రెండ్స్ ఇట్లంతా ఉంటారు కదా కాబట్టి బానే ఉం ఉట్టామండి మేమంతా ఫ్యామిలీలో ముస్లిమ్స్ అంటే హిందూ అంతా అంటే చాలా క్లోజ్ గానే ఉంటాం అన్మాట మన ఏమన్నా హిందూ ఫెస్టివల్స్ జరిగితే వాళ్ళకి ఇంటికి పంపించడము వాళ్ళకి ఇమజిత్ వాళ్ళు మళ ఇంటికి పంపించడం ఇలా ఉంటాయంండి బాగుంటది ఊర్లో క్రిస్టియన్స్ అంటే ఉమ్ అదే అది కానీ కొంచం ఇంప్రెస్ జెంట్స్ అంటే కొంచెం అట్లా అలా అంత తప్పించి మిగతా అంతా ఓకే అండి ఉమ్ ఇక అండి మీరు ఫ్యామిలీ ఎంత మంది
మా ఫ్యామిలీ ఓకే చెప్పండి చెప్పండి
హా హా ఇద్దరాము సరిపోయామ్ మనం మీమల్ని చెప్పండి అంటూ నేను మీమల్ని చెప్పండి అంటూ
మా ఫ్యామిలీ మెంబర్స్ నేన్ ఫోన్ మెంబర్స్ ఉంటాము నేను మా డాడీ నా చెల్లి అన్ నేను ఫోర్ మెంబెర్స్ ఉంటామండి
ఓకే చెల్లి అండి ఏం చేస్తుంది చెప్ ఆ నేను ఎడో మర్చిపోయ టాపిక్ తెలుసా నాకు కొంచం షర్టు నువ్ఏమంటావ్ మర్ మరి పనమాట అడే మర్చ్ పండి ఇందాక చెప్పే అప్పుడే మర్చిపోయాను నేను
ఏం ప్రాబ్లం లేదండి గుర్తు చేయడానికి నేను ఉన్నాను కదా మీ ప్లాన్స్ ఏంటండి అని చెప్పేసి అడి
అగా ప్లాన్సా అంటే దీని గురించి ప్లాన్స్ ఆ
ఆ ఎక్కడన్నా సరే ట్రిప్కి ఎళ్ళడం కానీ ఆ ఎక్కడన్నా
తే ఏం లేదు ప్రజెంట్ అయితే ఏం ట్రిప్ పైసలు లేవండి ఫస్ట్ మీ ట్ ల ఇంట్రెస్ట్ ఉ పైస లే ఓ ఇంకా వెళ్ళడానికి ఓపిక లేదు సమ్మర్ లో నాకు అసలు బాబోయ్ ఎక్కడికెళ్ళ బుద్ధివాది
మీ స్లాంక్స్ డిఫరెంట్ గా బాగుందండి
అ టర్డీస్ లాంగ్ లో మిక్స్ చేసి మాట్లాడుతున్నా అనమాట
చాలా బాగుంది
ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది
ఎందుకండి అట్లా మాట్లాడతారు మీరు మరీనూ
సీరియస్ గానే అండి మీ స్టాంగ్ బాగుంది అండ్ అవునండి
నేను ముస్లిం అయిన కూడా బాగా మాట్లాడుతున్నారండి
అది చిన్నప్పటి నుంచి అలా పెరగడం అలవాటు అయిప్పంది కదండి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుగులోనే మాట్లాడ తారండి
అవునా
మా సిస్టర్స్ మా బ్రదర్ వాళ్ళు హిందీ లో మాట్లాడుతారు మా మమ్మీ మా నాన్న వాళ్ళకి నాకి అంత రాదు సో మేము మాకు ఉర్దూ ట్యూషన్ కి పంపించే వాళ్ళ అన్నమాట చిన్నప్పటి నుంచి
మ్
నార్మల్గా పేరెంట్స్ మనం చేయలేనిది మన పిల్లలు చేయాలి అని అనుకుంటారు కదా సో అలా డాడీ మమ్మీకి రాకపోవడం వల్ల నేను నేర్చుకోవాలి అని చెప్పి చెప్పి నాకు ఉర్దూ ట్యూషన్ కి జాయిన్ చేపించారు
అంతేలేండి మన లాంగ్వేజ్ మనం నేర్చుకుంటే అదేనండి మన లాంగ్వేజ్ మనం నేర్ నుకుంటే మనకి రెస్పెక్ట్ ఉంటుంది బాగుంటుంది అనమాట ఇప్పుడు హిందీ అంటే ముస్లిమ్స్ వాళ్ళు ఉప్పుడునం పిలులలో మాట్లాడితే వాళ్ళకి రెపెట్యర అనమాట మన మన పిల్లని కూడా ఎందుకు మాట్లాడ లాంగ్వేజ్ అన్నటు తక్కువ చూస్తారనమాట అదే మనం హిందీలో మాట్లాడము అనుకోని అదే ఉర్దూ లో మాట్లాడము అనుకో కొండి కొంచెం
అవును అవునండి నేను రీసెంట్ గా ఇంటికెళ్ళానని చెప్పాను కదండి సో అక్కడ కూడా అమ్మకి హిందీ రాదు సో ఎవరు ముస్లిం అంకుల్ కాల్ చేసింటే ఆ హిందీలోనే మాట్లాడుతుంది ఫ్లుయెంట్ గా మాట్లాడుతుంది బాగానేనే షాక్ అయ్యాను ఏమి అని అంటే నేర్చుకున్నాను నేర్చుకోవాలి కదా అనింది ఏదో ఒకటి పట్టుదలా ఉండాలి కదండి ఏదైనా నేర్చుకో కావాలంటే
అవును హిందీ మ్యాండేటరీ అండి ఇప్పుడు మన మదర్ టంగ్లో మనం నేర్చుకోకపోతే బాగానిచ్చిది అన్నమాట ముస్లిం అయి ఉండి
అవును అవునండి మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారండి
మేం ఫోర్ మెంబెర్స్ అండి నేను అమ్మ నాన్న చెల్లెలు ఉంటాము
ఓకే ఓకే ఇందాక చెల్లెలు అన్నారు
అది బై మిస్టేక్ వచ్చిందండి అ అంటే ఓన్ లేరు ఆ పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అ ఉన్నార అనమాట
ఓకే అండి మీతో చాలా
హ్మ్
టైం పాస్ గురించి కాదు బట్ మీతో బాగా మాట్లా అంటే మా మీతో మాట్లాడుకోకుండా నేను అసలు ఆ కన్వర్జేషన్ ఎలా ఉంటి ఏంటి అని కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యా బట్ చాలా హ్యాపీగా ఉందండి మీ తో మాట్లాడిన తర్వాత
థ్యాంక్స్ అండి నా కూడా అలానే అనిపించింది ఓకే అండి నెక్స్ట్ కాల్లో మళ్ళీ కలుస్
బాగుందండి
థ్యాంక్ యూ అండి బాయ్ అండి
ఓకే బాయ్ అండి
ఆ బాయ్